ఆ
ఉమ్ చెప్పండి
ఉమ్ బువ్ తిన్నవా
అదేందండి చిన్నపిల్లలాగ మాట్లాడుతున్నారు
ఏమె బోజీన అనేది మంచి మాటే కదా
అంటే ఆ కొంచెం అన్నం తిన్నారా భోన్చేసారా అట్లా అట్లాగదా మట్ ట్లాడాల
ఏమో మా కళ్ళ ఇట్లే మాట్లడతాం మేము మాది రాయల్సీమా
యాస ముఖ్యమండి
మా స్లాంగ్ అట్లే ఉంటది బూ తినవా బట్టలు వేసుకున్నావా సొక్కా వేసుకున్నావా బూట్లేసుకున్నావా అట్లే మాట్లడతాం మేము
అంటే కొంచెం బయట వాళ్ళతో మాట్లాడినప్పుడనా కొంచెం మంచిగా మాట్లాడాలి కదా అంటే నాకు అర్థం కాదు అట్లా మాట్లాడితే
అవునా
అవును
ఏం చేస్తాం అట్లా అయిపోయింది తెలుగులో కూడా మా వివిధ రకాలగయిపోయింది
అవునవును అది కరెక్ట్ ఇప్పుడు ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు లైక్ ఆంధ్రాలో ఒక రకంగా మాట్లాడుతారు తెలంగాణలో ఒక రకంగా మాట్లాడుతారు
ఉహు
మళ్ళీ ఆంధ్రాలోనే ఎన్ని రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు
ఉంటారు కదా ఇన్నొమ్మే తప్పదు ఇంగ అది మామూలే ఎవరి ఇష్టం వాళ్దే ఎవరి కష్టం వాళ్దే
మనం ఇట్లా కోస్తా సైడ్ పోతే అక్కడ ఒక రకం మాట్లాడుతారు గోదావరి సైడ్ ఒక ర కంమాట్లాడ
గోదావరి బ్రిడ్జ్ ఎప్పుడయిన చూసినావ నువ్వు
గోదావరి బ్రిడ్జ్ ఏంటండి
గోదావరి మీద గోదావరి నది మీద బ్రిడ్జ్ ఒకట్టి ఉంటుంది అది చూసినవా అని అడిగిన
ఆహా లేదండి నేను ఎప్పుడూ అటువైపుపోలేదు నాకు తెలీదు అవి
ఉమ్ నేను కూడా చూడలేదు కానీ బాగుంటదంట దానిది పోతాంటే
ఉహు
ఉమ్
నేను చాన్రోజుల నుంచి పోదాము అనుకుంటా అన్నాను అనమాట
అవునులే
ఆ అది ఎప్పుడు నుంచి మీరు గోదావరి సినిమా చూసీన్నారా
అవునవును ఏంది పోట్లం సౌండ్ వస్థాంది ఏమన్నా తింటాన్నావా
లేదండి కొంచెం పని ఉంటే చేస్తా ఉంటే
ఉ
నేనైతే ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆ గోదావరికి పోవాలా అనుకుంటాన్నం
గోదావరి సినిమా చూసి గోదావరి పోతావా అయితే నువ్వు పాకిస్తాన్ సినిమా చూస్తే పాకిస్తాన్ పోతవా ఉ
లేదా ఆ సినిమాలో బాగా చెప్తారు కదా అంత దాని గురించి
ఏమో నేను చూలేదు అది
ఆ చూడండి ఈ సారి బాగుంటుంది
లేదు నేను చూడను నాకు నచ్చలేదు అది కొంచెం చూసిన నచ్చలే అది మళ్ళీ చూడలే
ఏ నచ్చి టీవీ నచ్చలేదు అని అంత చెప్పకూడదు అట్ల
లేదు కొంచెం చూసుంటి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఏమో చూసుండే బోర్ కొట్టిండే ఇంగయాలి నాకు సూడ బుద్ధి కాక ఇంగ చోటద్దే
హు ఉమ్
అ అందుకు సర్లే సరి ఎప్పుడైనా గోదవరి పోతే పిలుస్తాలే పోదం మాకి కార్ ఉంది కార్ లో పిలిచపోతాంలే కాల్ అంటే
ఆహా మీకే ఉందా సొంతం
సొంతమే
ఉమ్ ఎంత దూరం అయితుంది ఇక్కడ్ నుంచి అంటే మీరున్న చోటు నుంచి
ఉంటాది ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుంది
ఉమ్
ఉ కార్ లో పోదా లేదంటే ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ కూడా ట్రాక్టర్ లో కూడా పోదాం
ఉమ్ ట్రాక్టర్లో ఎట్లా పోతారండి మీరేమైనా తమాషా చేస్తారు
తమాషా అని గాదు మనిష్టం గదా ఇప్పుడు వెదర్ ని బాగా ఎంజాయ్ చేయ్యాల క్లైమేట్ ని ఎంజాయ్ చేయాల నేచర్ ని ఎంజాయ్ చేయలా చూస్తా అంటే అప్పుడు ట్రాక్టర్ వేసుకొని పోతే వెనక ట్రాలీలా కూర్చుంటే ఇంగ ఆపేవాడు ఉండడు
అట్లని మీరు ఇప్పుడు ట్రాక్టర్ లో పోయేదాని కాదు కదా
ఉమ్ పోవచ్చు దాంట్లో ఏముంది ఏమంటే ఎక్కువ రోజులు టైం పడుతుంది అంతే ఉమ్ లైఫ్ టైమ్ లో ఒసారన్న ట్రై చేయలా ట్రాక్టర్ లో పోవాల అరకు పోవాల అరకు పోవల
హు చానా చానా విచిత్రమైన ఆశలు కోరికలు ఉన్నాయే మీక్
ఉమ్ విచిత్రం ఏం లే డబ్బులు సంపాదించేదిన్ను ఒక యాభై వేలు అరవై వేలు సంపాదించుకునేది డబ్బులు లేదంటే లక్ష రెండు లక్షలు సంపాదించుకుండేది
హుమ్
ఆ మళ్ళా ఇంకా ఫ్రెండ్స్ అందరము ఒగా ఐదు మంది పది మంది అట్లా
ఉమ్
ఐదు మంది వద్దులే ఆహా పది మంది వద్దులే ఒక ఐద ఆరు మంది
హుమ్
ఆ ఓగా ముగ్గురికో నలుగురికో డ్రైవింగ్ వచ్చినోళ్ళు పోయ ఉండే ఉండాల దాంట్లో
అవున్లే
ఆ
అంటే మార్చుకోని మార్చుకొని తోల్డానికి అంటారా
ఆ తోలద్దేమి ఇంగా ఎక్కువసేపు ఒకరే తోలేకి బరువయితాంటంది
ఉమ్ వర్షమూ వెళ్ళొస్తాం ఇప్పుడు అట్లాంటప్పుడు ఏం చేస్తారు మరి
న వర్షం నుండి పోయేది అందుకనే కదా టాటర్ల పోయేది
తడిచిపోతరు గదా
తడిచిపోవలనే కదా పోయేది ట్రాక్టర్లో
ఓకే వర్షం అంటే ఓకేలే మరి ఇంట్ల తడిస్తె ఏం జేత్తరు
పక్కనేేరన్న ఆకులు తెచ్చుకునే లేదంట ఓ పట్టా క్యారీ చేసేది
అంటే ఆ పట్ట పైన కట్టుకుంటారా
ఆ
పట్ట కడతారా పైన
పట్టె కట్టుకునే లేదంటే టెంకాయ చెట్లుది ఆకులు ఉంటాయి కదా పట్టలు టెంకాయ పట్టలు అవి పట్టుకునేది మామూలుగా పెళ్లికి పోయేతప్పుడు ఎండగాయసేటప్పుడు గాలి ఎందుకు వస్తాది
వస్తుందిప్పుడు గాలి ఎండ ఒకే సారొస్తే
వస్తే తీయేసేసేది మల్ల ఎండ ఏమంత అనిపించదు కాబట్టి గాలి వస్తాంటే చల్లగా ఉంటది బాగా వెళ్ళిపోతండి లేదు ఇంగ ఎక్కువ ఎండ అనుకుంటే ఇంకా ఎడ నా చెట్టు కింద ఆపుకునేది ఎండ తగ్గినంక పోయేది దాన్ దాంట్లో ఏముంది మాకు తొందర ఏం లేదు పోవడానికి
అయితే పెద్ద ప్లాన్ వేసుకొనున్నారనమాట మరెప్పుడు పోతున్నారండి మీరు
ఎప్పుడు పోతామంటే ఏం చెప్తావు డబ్బులు సెట్ కావద్దా
ఉమ్ అవునది కరెక్టే లే
అందరము ఒక ఐదరు మంది డబ్బులు వేసుకునేది ఒక ఇరవై వేలు ఇరవై వేలు అట్లా
ఉమ్ మీరు మీ కాలేజ్ డేస్ లో అట్లా ఎప్పుడైనా పోయినారా ట్రిప్పుల్ కి
లే పోలేదు మా ఫ్రెండ్స్ ఎవరు అట్లా అంత ఇష్టముడదఅన్నమాట వాళ్ళకి అట్ల పోవడము నాగూడా ఇష్ ఇష్టం ఉండదు ఇంక అందుకే ఎందుకు లేపోయేదని ఇంకా ఇష్టం లేనప్పుడు పో కష్టంగా పోతే ఆడ కష్ట కష్టంగా ఉంటుంది అంత కష్టం ఎందుకని ఇప్పుడే ఆలోచించి ఆ వద్దనుకునేది నేను
ఉమ్ అంటే ఆ చెప్తారు కదా కాలేజ్ డేస్ లో ఫ్రెండ్స్ అప్పుడు పోకపోతే మళ్ళీ మిస్ అయిపో తారూ అట్లా అని అవన్నీ ఉంటాయి కదా మరెందుకు మీరు అవన్నీ మిస్ చేసుకున్నారా
అ యేమో ఇంట్రెస్ట్ లేదంతే
హుమ్
యాడ అవన్నీ చేసుకుంటా ఉండేది నాకు ముందు గానే టైం ఉండదు
ఓహో అంత అంత ఎక్కువ పని ఏం చేస్తంటారండి మీరు
నేనా నేను అంతఃకరణ శుద్ శుద్ధితో నా పని నేను చేసుకుంటా ఉంటా అన్నమాట నేను ఎవని మాట ఇనను
ఊమ్ అట్లయితే మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా ఉంటారా
ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు లేరు ఫ్రెండ్స్ ఏమన్నా ఉండకుండా ఉంటద ఏమి
ఓహో
ఓహో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ అట్లా అంతకన్నా మా అమ్మ నాన్నా ఉన్నారు వాళ్ళు చెప్తారు ఏమన్నా చాలు ఇంక చెప్పల్లా ఊహు ఇంకా అడ్వైస్ అడ్వైస్ గానీ ఏమన్నా సజెస్షన్ గాని ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళతో చెప్పుకుంటే చాలు వాళ్ళు సాల్వ్ చేస్తారు వాళ్ళు సజెస్షన్ వెతికి పెడతారు
ఆ అంటే ఇప్పుడు మీరెక్కువ ఇంట్లో వాళ్ళ సజెషన్స్ వింటారు అంటారు ఫ్రెండ్స్ చెప్పే దానికంటే
ఇంకేమి ఇందేంది
అంటే వాళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్ అంటారా
వాళ్ళు చెప్పేదే కరెక్ట్
అంటే ఇప్పుడు కొంత మంది ఉంటారు కదా పేరెంట్స్ అమ్మాయిలు ఎక్కువ చదువుకోకూడదు అట్లాంటి అవి కూడా కరెక్ట్ అంటారా మీరు
అంతే కదా వాళ్ళు ఏం చెప్తారు కరెక్ట్
అట్ల ఎట్లా అండి అంటే ఇప్పుడు అమ్మాయి చదువుకోక ఉంటాన్నారా
చదువుకోండి దాంట్లో ఏముంది
మరి పేరెంట్స్ అదే కదా చెప్తారు ఎక్కువ చదువుకోకు లే డిగ్రీ నో బి టేక్ అంతే మళ్ళీ ఎక్కువ జాబ్ చేపోకూడదు మరి మీరు ఏం చెప్తన్నారు వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే అనంటాన్నారు కదా
అంటే మాకు పిల్లలు పుడితే మేము కూడా అట్లా చెప్తాం ఏ ఏది ఇష్టం ఉంటే అది చెప్తాం అప్పటికి
ఆ అంటే మీరేం చెప్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు బయటికి జాబ్ చేయడానికి కానీ పంపించకూడదు అంటన్నారా
ఏమో పంపించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టికి మేము ప్రిన్సెస్ మెంట్ ఇస్తాం గదా ఇంకేం కావాల్ల వాళ్ళకి సరిపోదా డ్రీమ్స్ ఆ ఓకే ఓకే ఇట్లా నా పాయింట్ ఆఫ్ ట్లాడ చూద్దాము నాకు గాని ఇట్లా ఆఫ్ ఇస్తే ఇంట్లో కూర్చో నువ్వు మేము పోయి పని చేసుకొస్తాం డబ్బులు తీసుకోత్తామంటే నేను సల్లగా కూర్చుంటా ఇంట్లో తినుకుంటా
అంటే ఇప్పుడు నీ నీకు ఈ లైఫ్ లో ఏమన్నా ఏమి ఉండదా అండి ఇది నా సొంతంగా నేను ఇది చేయాల్లా అని అని ఇట్లా ఉంటాయి కదా
నా సొంతంగా చేయచ్చు ఏం చేయళ్ళని లేదు తినడమే సొంతంగా
హ
హ్మ్ హు
ఇంకా అట్లా మీరు అట్లా ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా ఆలోచిస్తాన్నారండి లేకపోతే ఇప్పుడు ఎవరిన అయినా కానీ అట్లా మీ నువ్వు నీకు నచ్చింది నువ్వు చేయొద్దు నువ్వు అట్లా చేయకూడదు ఏం చేయాల్లా
నాకున్నాయి నాకు నచ్చి నాకు కావాల అంటే నాకు కోరికలు ఉన్నాయనమాట ఇలా నేను బాగా చదవల్ల ఐఎస్ సాఫ్ట్ వేర్ కావాల్లా కలెక్టర్ కావాల్లా దాంట్లో సైన్లు పెట్టాలా అట్లా నాకు ఉన్నాయి అవన్నీ కాలేం కదా అంత స్ట్రెస్ అవి ఎక్కువ పని వయ మెదడుకి అంత అవసర మొద్దు
సరే అండి మర అయితే ఉంటాలే
మ్మ్ మసే